చెప్పండి
వినిపిస్తుందా అండి క్లారిటీగా నేను ఏం మాట్లాడుతున్నానో మీకు
ఆ వినిపిస్తుందండి
ఆ సరే అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఫ్రీ అండి చెప్పండి
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరండి
ఆ పర్లేదండి బానే ఉన్నాం
ఆ
ఆ ఇంకేంటండి ఏంటండి అసలు ఈ మధ్య గోల్డ్ సిల్వరు చూస్తున్నారా అసలు ఎట్లా హైపోతున్నాయో వాటి కాస్ట్ అంతా
అవునండి అసలే ఏం కొనలేమండి మనం
ఆ ఎట్లాండి ఇట్లుంటే కాస్ట్ కొనేది ఇంకా పెళ్లిళ్లుప్పుడు డౌరీ సయ్యాలంటారు ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఎట్లండి ఇశారు ఇంత ఇంత కాష్ ఉంటే
ఇంత కాష్ట ఉంటే ఎట్లండి ఇంకా అన్ని అయినట్టే అండి మనమ అంతా రోళ్ళ గోళ్ళ వేసుకోవడమే అండి ఇంకా అన ఆ అలు అట్లీస్ట్ సిల్వర్ అన్నా ఉంటుందా అనుకుంటే లేదండి అది గూడ వెరిగింది
ఆ అది కూడా దాదాపు త్రీ లాక్స్ వరకే వచ్చిందేమో కదండి పర్ కేజీ సిల్వరు
అవునండి అసలు అంత ఎంత తొందరగా ఫాస్ట్ గా పెరిగిందో అండి అస్ అసలు ఊహించలేనంత పెరిగిందండి సిల్వర్‌వి
అవును అన్ఎక్స్పెక్టెడ్ లో అంటే షార్ట్ టైమ్ లో ఎక్కువ పెరిగిపోయింది గదండి కాస్టు
అవునండి సిల్వర్ అయితే తె అసలు
ఊహించనే లేదంటారా ఆ అవును ఎట్లా కొనాలి ఇంకా కాదు కనీసం గోల్డ్ అంటే అరే పోతే పోనీలే గోల్డ్ కొనలేమనుకోవచ్చు, కాకపోతే సిల్వర్ కూడా ఇట్లా పెరిగిపోతే ఇంగా సిల్వర్ కొనడానికి కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తాది.
ఇప్పుడు ఆలోచిస్తున్నాం కదండి సిల్వర్ కొనడానికి కూడా. అయ్యో తి ఎంత తీసికపోయినా ఏం రాదు అనిపిస్ తొంది.
ఆ ఇంకా అమ్మాయిల దగ్గరా అమ్మాయిలకి వేయాలంటే సిల్వర్ కొన్ని ఉంటాయి కదండి రింగ్స్ గానీ, మెడలో చైన్స్ గానీ, లేకపోతే పట్టీలు గాని అమ్మాయిలు వేసుకొనిటివి ఆ అవి వేసుకొని వాళ్ళని బయ టకు పంపించాలన్నా, బయటకు తీసుకెల్లలన్నా భయమేస్తదేమో అ ండి వాటిను వాట్ వాటిని కూడా స్నాచ్ చేస్తరు ఏమో, చైన్ స్నాచర్స్ వీల్లంతా ఉంటారు కదండి. తి ఆ వా టిని కూడా ఎత్తుకెళ్ళిపోతారు.
అప్పుడైతే అండి బిలో థౌ ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కండి బిలో థౌసండ్ రూపీస్ లోపు మనకి ఏమైనా చైన్, రింగ్ అలా వచ్చేదండి. ఇప్పుడా రాదండి ఏం రాదు ఇప్పుడు.
థౌజండ్ తీసుకుపోతే వేస్ట్ అంటరా.
వేస్టే అండి. ఎంవస్తాద ండి ఏంరాదండి.
ఆ ఇప్పుడు కంపేర్ చేస్తే ఇవి ఉన్నాయి కదండి. లలితా జ్యువెలరీ అంట మల బార్ అంట, ఇట్ల పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా అక్కడ గోల్డ్, సిల్వర్ కొనడం బెటర్ అంటారా లేకపోతే ఊ ఊరిలో చిన్న చిన్న విలేజెస్ టౌన్స్ లో ఆ కొంతమంది పెట్టుకోని ఉంటరు కదండి, గోల్డ్ షాప్స్ ఇట్లా అక్కడ కొనడం సిల్వర్, గోల్డ్ అట్లాంటివి అక్కడ కూడా బెస్ట్ అంటారా.
అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనం చూజ్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మనకి తక్కువ గోల్డ్ కావాల కానీ ఎక్కువ ఆర్నమెంట్స్ కావాల అన్నప్పుడు మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్ళోచ్చండి. ఎందుకు కంటే వాళ్ళు తక్కువ గ్రామ్స్ లోనే మన ప్రోడక్ట్ మంచిగా చూపిస్తారండి అంటే ఎక్కువ వెయిట్ ఉ లావు లావు చూపిస్తరు. లైట్ వెయిట్
ఓహో అంటే తక్కువ గోల్డ్
ఆ పెద్ద ప్రోడక్ట్ మనకి ఇన్ని గ్రామ్స్ లా అంటే ఎన్ని గ్రామ్. గ్రామ్స్ లోనే వాళ్ళు చూయిస్తారండి.
ఓకే ఇట్ల చిన్నచిన్న. షాప్స్ లో అయితే అట్లా చూపిచారండి.
ఆహా అట్లా చూపించినా కూడా అండి. వాళ్లే చెప్తారండి అంటే. ఇంత తక్కువ వెయిట్ కదా ఎప్పటికైనా పోతాది లేకుంటే ఇంత తక్కువలో మేము చేయలేము అంటే. వాళ్లే చేయిస్తారు కదండీ. ఆ గోల్డ్ షాప్ కి వెళ్తే. ఇప్పుడు చిన్న చిన్న గోల్డ్ షాప్స్ కి మనం డిజైన్ సెలెక్ట్ చేసుక్ ఉంటే వాళ్ళే చేస్తారు కదా.
ఆ అక్కడ రెడీమెడి కూడా ఉంటాయి కదా అండి. అండి ఒకవేళ చేయించకపోయిన మన నార్మల్ పెద్ద షాప్స్ లో లాగా.
అవునండి కానీ కలెక్షన్ అంత ఉండదు కదండీ ఇక్కడ మనకు ఇంత వెయిట్ లో కావాలంటి. ఇక్కడ ఉండదండి వా అక్కడ ఉన్న ఎయిడ్స్ లోనే మనం తీసుక్ కోవాలండి అదే అక్కడికెళ్తే మనం వెయిట్ చెప్పి. ఇంత లో కావాలి ఇన్ని కావలి అంటే. టే తెచ్చి చూపిస్తారు.
ఆ అక్కడ కలెక్షన్ ఎక్కువ ఉంటది ఇక్కడ. కలెక్షన్ తక్ కూ ఉంటది కాబట్టి. ఆ ఇప్పుడు వీలైతే మనల్ని మేలిక్యులేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదండీ. చిన్న షాప్స్ లో అయి తె అంటే ఇంత తక్కువలో ఏం చేసుకుంటారు ఇంత తక్కువలో చేస్ ఏం చేసుకుంట్
ఇది ఎక్కువ ఏండ్లు రాదు మీరు డైలీ వాడితే అట్. ఇట్లా అంతా చెప్తా ఉంటారండి వాళ్ళు. అదే పెద్ద షాపింగ్ మాల్స్ లో అయితే. మన రిక్వైర్మెంట్ నీ బట్టి వాళ్ళు. ఇస్తారండి.
ఆ వీళ్లు చిన్న షాప్స్ లో అయితే వాళ్ల ప్రాఫిట్ కోసం మనల్ని ఎక్కువ గోల్డ్ కోనెలాగా చేశారు వల్ల మాటలతో.
ఆ చేస్తారండి ఆ వ ఇన్ కేస్ డబ్బులు ఉంటే మనకి కూడా బెనిఫిట్ అండ్. లే లేనప్పుడే ఇప్పుడు ఇట్లాంటి టైం లా అయితే ఇంత తక్కువ తక్కువ ఉంటే అంతే అంతే ఎన్ని డబ్బులు పెట్టినా అంత తక్కువ అస్తది కదండి మనకి
తినిజమే ఏ ఏందండి అసలు టెన్ గ్రామ్స్ గోల్డ్ ఎంతుంది దాదాపు పూవన్
పన్ను అవునండి వంజ్ స్టి దాక ఉందండి
ఓ ఓ ఒ టెన్ గ్రామ్స్ కొనాలంటేనే అంత పెట్టాలంటే ఇంకా టెన్ గ్రామ్స్ లో ఏం వసయండి ఇప్పుడు ఆర్నమెంట్స్స్ ఏవి రావు కదండి
ఏమి రాదండి ఒక చిన్న చయన్ ఒస్తదండి అంతే చౌకర్ లాంటిది ఒస్తదండి
ఒక తులం పెడితే చౌకర్ ఒస్తదా అండి
ఆ వస్తదండి
ఆహా
అంటే అదే అండి ఇందాక చెప్పాము కదా అండి ఇట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లొ తక్కువ గ్రామ్స్ లో మన ఈ ఉంటాయని చెప్పి అట్లా అట్లా వస్తదండి చౌకర్ వస్తది ఒక త్రీ గ్రామ్స్ మంచినే ఉన్నాయి
ఆహా కాస్ట్ కమ్ బా అని వేసుకుంటే అంటే జిఎస్టి అంట అదంట ఇదంటా అని టాక్సీస్ అన్ని వేస్తా ఉంటారు కదండి అప్పుడు కాస్ట్ తో కంపేర్ జేస్ అయితే మనం పెద్ద షాప్స్కి ఎళ్డం బెటర్ అంటారా చిన్నా షాప్స్కి ఎళ్డం బెటర్ అంటారా
అంటి ప్ దేన్లో పోయిన దేన్లో పోయినా మన జిఎస్ టీ అయ్ రేట్ అనేది గౌర్ ర్నమెంట్ వాళ్ళు ఇస్తారు సేమ్ కదండి
ను జిఎస్టీ పడతలేండి కాక్ పోతే ఈ సర్వీస్ ఎస్ టాక్స్ అనివి ఒకటి ఉంటది చూడండి అంటే మేము చేయిచ్చాము ఇంత కూలి పడింది చేయిచ్చడానికి అని చెప్పని అంటుంటారు ఆ అట్లా పెద్ద షాప్స్ లో అయితే అది ఉన్ ఉంటదండి పెద్ద షాప్ చూడది
ఆ ఉంటదండి అది వాళ్ళు ఇట్లా చెప్ ప్పర్ కాని అండి అంటే మేము స్పెషల్ గ మీకోసం తెప్పించినాం కదా అయ్ తెమ్ మ్ మ కి ఆ ఎక్కువ పేజ్ దేన్నీ అంటరండి చిన్న షాప్స్ లో అయితే మనం మాట్ మాట్లాడుకోవచ్చు అండి ఇంతగా వల్ల అంతగా అంటే మనకి ఇదే ఆర్ ర్నమెంట్ ఇదే డిజైన్ కావాలంటే చిన్న షాప్ లా కెళ్తే మనకి బార్గెనింగ్ కి ఓకే అండి అదే పెద్ద పెద్ద షాపింగ్ కి అలా వెళ్తే మనకి బార్గెనింగ్ అది ఏం ఉండదండి
గోల్డ్ కూడా బార్గెన్ చేసే అంత ఉంటదా అండి పండి వీ
ఆ అంటే వీటి ఆ చేపిస్తారు కదాండి ఆ దాన్ని దాన్ని బార్ గేనింగ్ చేయచ్చండి గోల్డ్ రేట్ ని చేయలేమండి మనం
ఆ అవునులేండి ఇప్పుడు మీ ఆంటీ గోల్డ్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారా ఓంటిపైన సిల్వర్ ఎసుకోవడానికి ప్రిఫర్ చేస్తారా ఇంకొకటి గోల్డ్ సిల్వర్ ఏ కాకుండా ప్లాటినం అను ఒక ఉంటది చూడండి సేమ్ సిల్వర్ లానే ఉంటది
అవునవునండి అవునండి అది ఇంకా ఎక్కువ కాస్ట్ అండి
ఆ కాకపోతే ఇప్పుడు ఇవే కొంచెం కాస్ట్ అయిపోయినాయేమో కదండి ప్లాటినం కంటే ఏమో అట్లనే నాకు అనిపిస్తది ఎందు కో అంటే ఇప్పుడు ప్లాటినమ్ కొనే వాళ్ళు తక్కువ కదం నే
అవునండి తక్కువే అండి గోల్డ్ రిక్వైర్మెంట్ అందరికి ఉన్ ఉంటదండీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాక్ అందరికి గోల్డ్ పర్మెంటె కదా అండి ఒక ఇంట్ల పెళ్లి చేయాలంటే మొ త్తం ఇల్లు అంతా గోల్డ్ కొంటరు కదండి
అవును పెళ్ళంటనే గోల్డ్ గోల్డ్ ఆన్ యాక్చువల్ గా మన వేరే కంట్రీస్ కంటే మన ఇండియన్స్ కైతే ఇంకా గోల్డ్ అంటే పిచ్చి లేంలే
అవునవునండి ఏ వాళ్ళు పెళ్ళిలు చేసుకునేటప్ ఇప్పుడు కూడా మాకి ఇంత బంగారు పెడితేనే మేము చేసుకుంటాం అని అం
ఆ ఇప్పుడు పెట్ట ఇప్పుడు పెడితే అంతే అండి ఇంగా ఇప్పుడు పేరెంట్స్ పెట్లేరు ఆహా ఆ మీరు దేన్ని ప్రిఫర్ చేసారండి అండి అన్ మీ గోల్డ్ ఇష్టమా, సిల్వర్ ఇష్టమా, ప్లాటినమ్ ఇష్టమా
అంటే ప్లాటిినమ్ అన్ ప్లట్ నం కూడా ఇంత కాదుగానిండి. గోల్డ్ అయితే కొనాలండి.
ఆ
గోల్డే బెట్రర్ అండి.
ఆహా ఇప్పుడు కాదండి ఇ కొక ఐడియా ఏముంటాంది సిల్వర్ కొనేది సిల్వర్ కి గోల్డ్ కోటింగ్ ఇచ్చుకుంటే
అది కూడా, ఆ కనిపిస్సాదండి కానీ మనకి ఇన్వెస్ మెంట్ లాగా ఉండదు కదండి, సిల్వర్ మీద ఇన్వెస్ చేసినట్టే ఉంటది గానీ, గోల్డ్ మీద ఇన్వెస్ చేసినట్టు ఉండద కదండి.
ఆ అదిగుడ కర్
అది త్రీ లాక్స్ ఐతే కేజీ వస్తాది ఇది త్రీ పెడితే మనకి టూ
ఆఆ, ఆఆ అవున్ అవున్లేండి. హు వేస్ కోడానికెతే ఇ ఇప్పుడు వేసుకోవడం ఎవరు గోల్డ్ ఎస్కొ
ఎవరు వేస్కొరన్ ఎంత సేమ్, అన్ని రెప్లికాసే ఉన్నాయండి గోల్డ్ అర్థం కావ ట్లా
ఆ
వన్ గ్రామ్ గోల్ అద్దంగా లేదండి.
ఆ ఎక్కువ చాలా మంది ఇప్పురంతా వన్ గ్రామ్ గోల్డే, వన్ గ్రామ్ గోల్డ్ అయితే తక్కువ కాస్ట్ ఎక్కువ ప్రోడక్ట్స్ ఏ డిజైన్ కావాలన్ తే ఆ డిజైన్ అందుబాటులో ఉంటది కాబ
ఇంగా మనకి ఇప్పుడు ప్యాంటులున్స్ కుశల్ జుల్రీస్ అనొచ్చయ్ కదండి. వీటిల్లో అయితే ఏంటంటే అండి. మన ప్రోడక్ట్ కి కొంచెం ఎక్కువ కాస్ట్ టు కంపేర్ టు వన్ గ్రామ్ గోల్డ్ దానికి లైఫ్ ఎక్కువ ఉంటదండి అంటే అవి తొందరగా బ్లాక్ అవ్వడం గాని మ్మ్
తుప్పు బట్టి
ఆ అట్లేమ్ ఉండదండి మ్ సేమ్ గోల్డ్ లాగా ఉంట్ ఉంటదండి కానీ ఏమ అవ్వదు కానీ గోల్డ్ కాదు మనం వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోలేం దీన్ని జస్ట్ వాడుకోవచ్చండి ఎన్ని ఎన్ని ఇయర్స్ అయినా
ఓహో
ఆ ఇంకేం చేస్తామండి గోల్డ్ ఆ గోల్డ్ సిల్వర్ ప్లాటినం పెరిగిపోతే మనం గిట్లాంటివే కదండి కొనాలి
ఆ అంతేలేండి మిడిల్ పెద్ద రిచ్ పీపుల్ అయితే వాటిని బేర్ చేయగలరు గాని మిడిల్ క్లాస్ బిలో మిడిల్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వాళ్ళయితే తీసుకోలేరు ఎంత ఎంత పెరిగిపోతే ఎట్లా తీసుకు కుంటారండి వాళ్ళు కూడా
అవునవునండి తీసుకోలే
ఆ సరే అండి థ్యాంక్స్ అండి మీరు మీ గోల్డ్ పైన ఒపీనియన్ షేర్ చేసి గోల్డ్ ఎట్లా కొనాలి అని కొంచెం మా కూడా అర్థ అయ్యేలాగా చెప్పినందుకు.
ఆ వెల్కమ్ అండి
ఆ ఒకే అండి బాయ్
బై అండి